అక హలో
హాయ్
అంట ఇ సనాహా బాదను ఏది బా నేనుేమో అంత మంచి అనిపిస్తదే అంతాడి
అవునా ఎందు కలాగా
ఈ వెదర్ చేంజ్ వల్ల అంతా ఎలానే అవుతుంది ఫదర్ వస్తుంది కడుపుగాని వస్తుంది అబ అవున ఆ చెప్పు
హలో విన్పిస్
ఆ వి పిస్తుంది చెప్పు తిన్నావా ఏం చేస్తున్నావు
తిన్నాన్నానేను ఇల్తక్ ముందే్యరే
ఏ కానీ
మద సాబార్ సాంబార్ సాంబార్తో పాటు దొండకాయ ఫ్రై
అ ఇ్యలా కస్సలు ఇష్టము ఉండ అద్దండకాయ అ
ఎందుకు
ఏ మస్తుం తినబద అద దొండకాయ అవి చెంతకాయ గోర్చు కుడుగాయ అస్తలు అంటే అస్తలు దిన అ కాదు
అందులోనే కదండి ప్రోటీన్స్ విటమిన్స్ ఫ్యాట్స్ ఉండేది
అవును కానీ కొందరికి కొన్ని నచ్చినవి నచ్చినవి ఉంటాయి కదా నాకు అవి నచ్చిన నచ్చవి వస్తుంది
అవునా కానే అవి హెల్దీ అండి కూరగాయలు తినాలి ఎక్కువ
ఓకే వెజిటేబల్స్ తింటా తినను అని కాదు కాని ఆ కర్రీ ఇష్టం లేదు అంటున్న దొండకాయలు తినబుద్ది కాదు ఎందుకో ఎట్లా చేసినా కూడా
అవునా ఫ్రై వేపుడు చేస్త తె బానే ఉంటది కదా
ఏమానె చపాతి తోటి కొంచెం తింటగానే రైస్ తోటి అస్సల్ తినబుద్ది కాదు.
అవునా ఇంక అలవాటు చేసుకోవాలండి. ఫ్యూచర్లో తప్పదిక తినాలి ఏదున్నా కూడా
తినుడో ఏమో
వచ్చా వచ్చారా పిల్లలు తమ్మ ఇప్పుడు ఆఫ్
తిన్నారా లేదా మరి తిన్నారు పిల్లలు
మీ పిల్లలు
నాకు పెళ్ళి కాలేదు ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు వాళ్ళు, మా పిల్లలు కాదు.
ఆ నాకు నాయిస్ ఏస్తుంది ఏదో పక్క కు అందుకని అడిగాను
ఆహా అచ్చిండ్రు ఇప్పుడె స్కూల్ నుండి బయి
మన ఆఫ్ డే స్కూల్స్ ఆ మన స్ స్కూల్స్ బాగుండేవి
మనం అప్పుడయితే హాఫ్ డే స్కూల్స్ వత్తాయి. ఈ సమ్మర్ కాబట్టి మామిడికాయలు చెట్కుంటే మామిడికాయలు తెంపుకొని కట్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని తినే వాళ్ళం.
అవును మధ్యాహ్న నేనయి తే ఆ స్కూల్ నుండి వచ్చే ట ప్పుడు మాకు ఎలికాయ చెట్టు ఉండేది ఎలికాయ తెలుసా
ఎలక్కయన వినాయకుడికి ఇష్టం అవేణ
ఆ వినాయకుడికి చాలా ఇష్టం ఎలక్కయలు ఆ ఎలక్కాయ చెట్ టుండేది అయితే మా పిల్లలందరు కలిసి బండల తోటి కొట్టే వాళ్ళం, ఇంకా దారిలో అంటే మాకు డిస్టెన్స్ ఎక్కువ అన్నట్టు స్కూల్కు ఎళ్ళే టైం లో అయితే ఇగ నడుచు కుంటూ వచ్చేటప్పుడు ఆయే ఎండలకి మధ్యల పెప్సీలు కొనుక్కోని తినే వాళ్ళము. ఇంకా కలర్ కలర్ పెప్సీలు చాలా బాగుంట
మేము కూడా తినేటోళ్ళం, అవును పెప్సీలు తినేటోళ్ళం ఇట్లా రూపాయికి ఒకటి ఐస్ ఐస్ క్రీమ్ వచ్చేది రెడ్ పా గీత ఐస్ క్రీమ్ పాల ఐస్ క్రీమ్ అని
ఐస్ క్రీమ్ చాలా బాగుండేది.
అది రెండు రూపాయలు ఉండేది వైట్ కలర్ అయితే, రెడ్ కలర్ అయితే నీళ్ళ ఐస్ క్రీమ్ అనేటోళ్లు దానికి వన్ రూపీ ఉండేది.
గీత ఐస్ క్రీమే టూరూపీసా?
అవును అది వైట్ పాలతోడు అదే పాలతోడు చేసిండ్రు కాబట్టి టూ రూపీస్ ఇది వా టర్ తోటయితే తర్వాడు వన్ రూపి అనే అమ్మేటోళ్ అప్పట్లో ఇంకా అది లొట్ట ఐస్ క్రీమ్ ఇట్లా గంట కొట్టుకుంట వచ్చేది టింగ్ టింగ్ తిన్నది
అవును ఇప్పుడైతే టీటిట్ టీటిటిటిటీ టిటిటీ టీ టీ టిటీ టి అట్లా సౌండ్ వస్తుంది గని
అదీ లొట్ట ఐస్ క్రీమ్ తోటీ ఆయనకి ఇంకోటి ఉంటది చూడు ఇట్లా వైట్ ఇట్లా కట్జేసీ ఇత్తరు దాన్ని కుండాలు గుచ్చి ఆ అది మస్త్ టె టేస్ట్ ఉంటది అది బాదమ్ మిల్క్ లెక్క అది చల్ల చల్లగా చాలా బావుంది
దాంట్లో ఫోరు షేప్ సో కోసి ఇస్తడు
ఒకటే రౌండ్ ఉంటే దాన్ని ఫోర్ పీసెస్ దగ్గర కట్ చేసి ఇస్ ఆ లొట్ట ఐస్ క్రీమ్ లో ఏమో నాకు గ్రీన్ కలర్ కావాలి పీ కలర్ కావాలని కలర్ వేసుకొని మరీ ఈయ మనటోళ్ళం ఆయనని కానీ అవి ఇప్పుడు వస్తలేవు అన్నీ ఏ చాకో బారు కప్ ఐస్ క్రీమ్ కోన్ ఐస్ క్రీమ్ అనీ ట్వంటీ థర్టీ రూపీస్ ఇప్పుడు ఒక్కొక్క దానికి
పామ్ పామ్ పామ్ పామ్ అని సౌండ్ చేసారు చెటి లేబల్ బెల్లు గంట కొట్టుకుంట అచ్చేది
అవును ఇంకా బూర్మిఠాయి అచ్చేది మాకు పాత పుస్తకాలు లేదా ఇవి తాగిన బీర్సీసాలు అవి ఇవి పబ్బాలు ఇవి ఉంటే అవి ఇచ్చి మాకు బూర్మిఠాయి తాత అచ్చేటోడు ఇప్ ఇలా రెండు పుస్తకాలు ఇస్తే బూర్మిట అంటే అది వాాగు చాలా బాగుండది అది
అవునా భూరిమిటామం తినలేదు
తినలేదా మస్తు టేస్ట్ ఉంటది ఇట్లా వైట్ కలర్ లో అలాంటిది అయితే కనీ పొడి పొడిగా ఉంటుంది సోమ్ పప్పుడి అంటే మనకి ఇప్పుడు కొంచెం ముద్ద ఉంటంది కాని అ చాలా బాగుంటది
ఎంతైనా రోజులు వేరు కదా
కా అనే ఉంగటా ఉండేటోడు అయిన ఇట్లా తర కాని ఇట్లా ఒకటి ఇట్లా విచన కర లెక్క ఊపుకుంట వచ్చి బటానీలు ఉండి ఒకటి పింక్ కలర్దిి ఉండేది టీ అనేది
అల్లం రబ్ బన
పింక్ కలర్ ఇట్లా బబ్లి కం ఎక్కువ ఉంటది
అయ్యో అది బూర్మి టై పింక్ కలర్ ఇంత పెద్దది ఇప్పుడుబ ఆ
ఇప్పుడు బటానీలు ఇట్లా ఇట్ల గడ్డం తాత ఉండేటోడు బఠానీలు లా ఇచ్చేటోడు ఆయన దగ్గర ఒక పింక్ ఉంటది నిన్నక కలయితే తాగుతుది ఇట్లా దానిలో ఇట్లా మనకి చేతిలోకి గడియారం కూడా పెడతారు పెట్టేటోడు ఏేమో కాని ఆ పింక్ ఇచ్చేటోడు బటానీలు ఇచ్చేటోడు
అవునా ఏమో అండి అది మాకు అంత గుర్తు లేదు
స్తాడు ఆయన ఇట్లా ఇప్పుడు అల్లమ్మర అబ్బలు అమ్ముతాడు ఆయనే ఆయననే ఇలా బఠానీని నమ్మేతాడు
ఆ బటాని ఎలా ప్పట్లా అమెటోలు అని ఇవి అమ్మక పోయేటోళ్ళ పింక్ కలర్ది ఇప్పుడు ఎగ్జిబిషన్లలో అమ్ముతున్నారు కదా
అది క్యాండీ కాటన్ కావాలండి నేని ఒకటి ఉంటది పింక్ కలర్ ఇప్పుడు కొన్ని సినిమాలల దాంట్లో ఇట్లా పీచ్ మిఠాయి్ అంటారు ఇక సాగుతుది అది ఎట్లా దానికి దాంతోటి బొమ్మలు చేస్తాడు నెట్ ప బ్బర్ క సాగుతుది ఇట్లా తింటే గింత అంతా ఇస్తాడు ఆయన దగ్గర గింత ముద్ద ఉంటది నాలు కొంచెం తీజ చెడు అది మన ఎప్పే ఇట్లా సాగుతుది గుర్తు లేదా నోరు మొత్తం పిట్ అయింది అనే లం చూచిటల మస్తుండే
అవునా నా గుత్త ఎల్లో అదే గుర్తులేదు
మీకు అల్లనేరేడుకాయలు తిన్నారా మీరు
అవును నా కళ్ళనేరకాలు చాలా ఇష్టం మా పీరియడ్ లో ఒక పెద్ద చెట్ ట్టు ఉంది అలా న ఎరుకాయాలది అయితే నాకు చెట్లు ఎక్కడం కూడా ఇష్టము మా అక్క భయపడుతుంది కానీ నేను పైన కొస కొమ్మ వరకు ఇంకా నేను దాన్ని ఎక్కొచ్చు కాబట్టి మా ఇంట్లో పైకి ఎక్కి అక్కడ లగ్గ లగ్గ పెద్ద పెద్ద కాయలు ఉంటే అక్కడనే తి కొన్ని కొన్ని కిందికి ఇసిరేదాన్ని
భయం అవుతు ఎక్కువడం ఎక్కు తాగానీ మళ్ళ దిగాలంటే అమ్మ అమ్మ అంట భయం అయి
నీకు కూడా ఎక్కడానికి రాదా
ఎక్కు ఎక్కుదామ ట్రై కానీ సగమద ఎక్కేసరికి ఇవళ కిందయిస్తే భయం అవుతుంది మన ఎట్లా దిగాలి ఎట్లా దిగాలి అని ఇ నేను ఎక్క మా చెైలనె ఎక్కుతది
మా ఇంట్లో మా అక్కకి ఎక్కరాదు ఎవరైనా చిన్న పిల్లలు చెల్లెలే ఎక్కుతారు అలాంటి విన్యాసాలు
మా ఇంటి దగ్గర కూడా పెద్ద అల్లందుకా చెట్టు ఉండే మా ఇంట్లో బాగా ఇష్టం సీజనల్ ఫ్రూట్ ఒకసారి తినగాని ఇలా తెచ్చుకోనేటోళ్ళం మంచిగా కడిగి ఉప్పు వేసుకొని తింటే వావ్ చాలా బాగుంటాయి అ
ఇంకా సమ్మర్ లో సాయంత్రం త్రము మల్ల పూల అమ్మాడాకా వచ్చేవి ఇట్లా వాళ్ళు అమ్మడు అనుకుంటే ఇట్లా పోయేటప్పుడు స్మెల్ సూపర్ వ చేది
అవును మళ్ళీ ఆఫ్టర్నూన్ ఇంటికిచ్చల తోట ఇదేంది స్టార్ మహిళ వచ్చేది అప్పుడు అంత బ్యాగులు పక్కన పడేసి అది టీవీ చూసుకుంటూ మంచి అన్నం తిని పడుకునే వాళ్ళు
ఇంకా సాయంత్రం మాయా దీపం వచ్చేది
అవును అవును మాయ దీపం చేది నాలుగు అయితే మంచిగా చాయ్ తాగుకుంటూ ఈవినింగ్ టైమ్ లో చూసేవాళే
అవును డిస్కవరి చాల్ కూడా
వ కా ప ఆదివారం అయితే పంచాతంత్రం వచ్చేది
పంచతంత్రమా
పంచతంత్రం ఇట్లా బొమ్మలు ఉంటాయి ఇట్లా నడుస్తాయి మాట్లాడుతాయి పంచతంత్రం అనే అటీవీలు వచ్చేది సండే సండేనే వస్తుది ఓన్లీ
అందులో ఒక తెల్లదు అ త ఎకా దా ఎ కౌంటారు
అ వి చదు
అవును ఈ ఫ్యాక్టరీలో ఐస్ క్రీములు కాదా అవుతుంది దీనికి ఇన్ని తెలిసి సో
అవును అవి మంచి మంచి ఉండేటి అవి చిప్స్ ఎట్లా తయారవుతాయి బిస్ పెద్ద చాక్లెట్స్
అవునా ఫ్యాక్ట్రీలో ఎట్ల రెడీ అయితయ లాస్ట్ వరకు ఎట్లా అట్లా అఔ ఫుట్ ప్రోడక్ట్ వస్తుంది
ఎట్లా ప్యాక్ అయితాయి ఎట్లా మన సెల్లింగ్ పోతాయి
అవును వాటిని ఎట్లా లోడ్ చేస్తారు ఇప్పుడు ఇంకా సమ్మర్ లో కరెంటు పోతది అఅప్పట్లో కరెంట్ పోతే పైన బిల్డింగ్ ఎక్కువవారం లేకపోతే బయట మంచాలు వేసుకు కొని ఉండే వాళ్లము చాల బాగుంటది
కుంటూ ఉండేవాళ్ళం బయట లేదంటే ముచ్చట్లు పెట్టుకుంటూ అప్పుడు సెల్లలు కూడా ఉండేవి కదా ఇట్లా చిన్న డబ్బా సెల్లు ఉంటే దాంట్లో పాటాలు పెట్టుకొని వినేవాళ్ళం
అవును
ఒక్కటే సెల్లు ఉండేది ఇంట్లో అప్పుడు వెయి టచ్ మొబైల్స్ ఇవి ఏం లే, కు
ఇ అవి లేకపోతేనే అంత బంధాలు బంధుత్వాలు ఆప్యా ఇలు ప్రేమలు అనురాగాలు అన్నిఖ ఉంటుండే ఇప్పుడు ఎట్లు ఉన్నది ఈస ఎవ్వరు ఎ మాట్లాడ
ముసలివాళ్ళ దాకా ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది ఇప్పుడు
ఆ పట్ల ఇంట్లోకి ఒక డబ్బ సెల్లు ఉండే ఇప్పుడు మనిషికి ఒక సెల్లు అది కూడా పెద్దది అయిడి ఎంతై నా రోజులు చాలా బాగుండేది కదా
మళ్ళీ తిరిగి రావు అవి బాగున్న రోజులు ఎప్పుడు తిరిగి రావు మన జీవితంలో ఊహించుకొని హ్యాపీ టి గడపడమ
అవునవును ఇవన్నీ గుర్తు చేసుకున్నందుకు థ్యాంక్ యూ బాయ్
ఓకే బాయ్